హలో హాయ్ అండీ
ఏం చేస్తున్నారు.
మీరు మీరు ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఖాళీయే జస్ట్ వాకింగ్ చేస్తున్నా,
అవునా వాకింగ్ చేస్తున్నారా,
అవునండి
ఎక్కడ ఉంటారు.
మేము సౌత్ స్టేట్స్ లో ఉంటా మండి.
అవునా బాగున్నారా అందరూ
ఆ అందరు బాగానే ఉన్నారండి, మీ ఇంట్లో వాళ్ళందరూ
ఆ అండీ
తిన్నారా
ఆ తిన్నాను మీరు తిన్నారా
తిన్నాను ఏం కర్రీ
ది ఇవాళ ఎగ్గు
అవునా
మ్మ్ మీది
మాది పప్పు చారు
ఎ
హా
ఏం చేస్తున్నారు మరి మమ్మీ వాళ్ళు
మ నాతోని ఎట్లాండి ఏంటండి
మీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు
ఏం లేదు జస్ట్ టీ వీ చూస్తున్నారు
అంటారు ఏ మ్యూవి
మూవీ ఆ ప్రోగ్రామ్స్ ప్రోమో చూస్తున్నారు ఆ
ఇంకా
మ్మ్ మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్
మ్మ్ మాకు ఒకే సిస్టర్ ఉంటారు
అవున మీ సిస్టర్స్ మీ ఇద్దరు బాగా క్లోజ్ ఉంటారా లేకపోతే ఫైటింగ్స్ ఈనా
ఏం లేదు ఫైటింగ్స్ ఉంటాయి ఇంకా సిస్టర్స్ అన్నప్పుడు ఫైటింగ్స్ ఉంటాయి ఉంటాయి కదా క్లోజ్ ఉంటాయి అ
అవునా ఇంకా మీక్ మాకు ఒక అన్నయ్య ఉన్నాడండి ఆ లేదండి స్టడీ యే ఇంకా
స్టడీ ఏనా ఎక్కడ చేస్తారు స్టడీ
ఆ నార్త్ స్టేట్స్ లో అండి
అవున
హా ఇంకా మీ కజిన్స్ గ్యాంగ్ ఉందా అండి లేకపోతే
అవునండి ఫుల్లు చాలా మంది ఉంటారు మా కజిన్స్ అయితే
అవునా ఎంత మంది ఉన్నారండి టోటల్
టెన్ దాకా ఉంటాం సార్ అందరు
టెన్ మెంబెర్స్ ఆ ఓన్లీ ఓన్లీ గర్ల్ కజిన్స లేకపోతే బాయ్స్ గల్స్ అందరు కలిసి ఉంటారా
అందరూ కలిసి
మ్మ్ హు మీ ఫేవరెట్ కజిన్ ఎవరూ అండి గర్ల బాయ
మా ఫేవరెట్ కజిన్ అయితే గర్లే
గర్లేనా ఎవరు అంటే ఎవరి కూతురు
ఆ మా పిన్ని వాళ్ళ కూతురు
ఆ లేకపోతే ఆ తన తర్వాత ఎవరండి ఇంకా నెక్స్ట్ క్లోజ్
తన తర్వాత అంటే ఇంగ మా మామయ్య కూతురు ఉంటది
అవునా అండి
అవునండి మీకు మీ ఫేవరెట్ కజిన్ మీరు ఎంతమంది కజిన్స్
ఆ నాకు ఎక్కువ కజిన్స్ లేరండి
కజిన్స్ లేరా
ఆ లేరండి
అంటే ఎంతమంది అనేది కూడా తెలీద
ఆ లే లేదండి జస్ట్ అంటే నాకు కజిన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మూలాలు ఉంటారు అసలు కలవానే కలవాము
అవునా మీట్ అవ్వరా మీరు అంటే ఇట్లా మ్యారేజెస్ ఎట్లాంటివి ఫంక్షన్స్ ఏమన్నా
లేదండి లేదు లేదండి
అవునా అట్లా అయితే ఎట్లా మరి
అంటే ఎవరి స్టడీస్ లో వాళ్ళు బిజీ ఉన్నారు అసలు అయినా మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ కలుసాం అసలు క్లోజ్ అన్నియట్టు ఉండదు
హు
హా హ
ఇంకా పక్కన ఎవరో ఉన్నట్టున్నరే అన్న
నా ఫ్రెండ్ అండి
ఫ్రెండా ఉ ఏది
అబ్బ
చెప్పండి ఇంకా
ఆ మీకు పెళ్లయిందా అండి
లేదండి
అవునా
ఎందుకు నవ్వుతున్నారండి
మా ఫ్రెండ్ కి వాళ్ళ ఇంకో ఫ్రెండ్ ఏదో జోక్ వేస్తే నవ్వుతుంది
న్నారు కదా అని
లేదండి నేను నవ్వలేదు
ఆ ఇంకోట
ఇంకా చెప్పండి మీరే ఫ్రెండ్స్ మీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారండి
ఆ
ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారండి
నాకా ఉన్నారండి ఒక ఇద్దరు
ఆ గర్ల్స్ ఆ బోయిస్ ఆ గర్ల్స్నా ఎన బాయ్స్ లేరా ఓకే ఓకే బాయ్స్ లో ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి. ఆహా కాలేజ్ కల్ద మా కాలేజ్ ప అ కాలేజ్ ఈరోజు కాలేజ్కి వెళ్ళారా మీరు
ఉమ్
ఈరోజు కాలేజ్ కెల్లారా మీరు
లేదండి
ఉ హు ఎందుకే ఎ
చెప్పండి
చెప్పండి మీరే
మ్ మీరే చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నారు అందరు
నైట్కి చచ్చ మోతరా ఆ ఆ చూడనటున్నారు ఇంకా మీకు ఫేవరెట్ వెజ్ టెబుల్స్ కానీ అంటే ఫేవరెట్ కర్రీ ఏంటండి
టనేది ఏం ఉండదు నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం బాగా ఇంగా వెజిటేబుల్స్ ఆ అంటే ఇగా ఏమున్నాయి పప్పుూ అంతే
ము హు నాక్ చికెన్
చికెనా
అవునండి
మీ ఫ్రెండ్ చాలా బాగా మాట్లాడుతుంది పక్కకెళ్ళి
నా ఫ్రెండ్ ఇప్పుడు నా పక్కన లేదండి కొెంజం దూరం వెళ్ పోయింది హా ఇట్లీ
హీరో వచేసి అల్లు అర్జున్ హీరోయిన్ వచ్చేసి రష్మిక
మ్ హు
మ్ మీకా
నాకు కూడా సేమ్ అండి అల్లు అర్జునే కానీ హీరోయిన్స్ లో కాజల్ అంటే చాలా ఇష్టం
కాజల్ అంటే చాలా ఇష్టమా
హా హా
అ ఐపోయింది ఐపోయింది ఇప్పుడు మా దగ్గర ఏం కంపెనీస్ అంటు ఏం లేవు ఇది చిన్న ఒక సిటీ చిన్న సిటీ
మ్ హు
మీ దగ్గర ఉన్
మా దగ్గర ఒక పేపర్ మిల్ ఉందండి
పేపర్ మిల్లా చూడోచ్చ అందులోకి వెళ్ళినంకా
ఏంటండి
చూడచ్చ అట్ల ఎల్లీ
ఆ బయటి వాళ్ళక్ పమిషన్ ఉండదు బట్ స్పెషల్ పమిషన్ తీసుకుంటే వెళ్ళే ఛాన్స్ ఉంటు తది
అవును
ఆ జంగా నిన్నను కురువల వ ఇంకా చెప్పాలండి మీకు డాన్ చ్చ మీకు డ్యాన్స్ వచ్చా అండి
ఇంకా వచ్చండి ఏదో ఏదోవరేజ్ కా ఉమ్ మీకొచ్చా
ఆ ఫోక్ ఫోక్ సాంగ్స్ నాకు కూడా వచ్చండి నాకు క్లాసికల్ అయితే దుమ్ము దులిపేస్తా అసలు క్లాసికల్ డ్యాన్స్ అయితే దుమ్ము దులిపేస్తా అసలు ఒకసారి చేయండి క్లా ఒకసారి లేదు ఫోక్ సాంగ్స్ హా నేను క్లాసికల్ డాన్స్ క్లాసెస్ కూడా తీసుకుంటు నాను నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు చెప్తానండి మీరు జాయిన్ అవ్వచ్చుప్పుడు
ఆ ఓకే అండి
హా మీకు ఎలాంటి డ్యాన్స్ ఒచ్చు ఫోక్స్
నార్మల్ డాన్సెస్ అంటే ఫోక్ లాంటివి అంటే
ఓహో చ చె ప్పండి ఇంకా ఆ మీ మామయ్య వాళ్ళ కూతురు అన్నారు కదా తను తను ఇం ఇంకా మీ పిన్ని వాళ్ళ కూతురు వాళ్ళు మీతో ఎలా ఉంటారండి
బానే ఉంటారండి నాతోప్పుడుకైతే క్లోజ్గా
వాళ్ళ ఇద్దరు ఇట్లో ఎక్కువ అల్లరి ఎవరుచేస్తారు ఎక్కువ మిమ్మల్ని టార్ ర్చర్ లాగ ఎవరు చేస్తారండి టార్చర్ చేస్తా
టార్చర్ అంటే ఏం చేయదు అంత నాకైతే వాళ్ళు ఇద్దరు ఇద్దరు బెట్ రే ఇద్దరు సమానమే ఉంటారు నాకు అందులో
అంటే అంటే కజిన్స్ అన్నప్పుడు కొంచెం టా టార్చర్ చేయడం ఇవన్నీ కామన్ కదా
మా దాంట్లోనైతే మా దాంట్లోనయితే అట్లా చేయలేరు ఎవరుూ చేయలేరు అందరు ఇద్దరు ఈక్వల్ అందరం గలిసి
అవునా
ఆ
మీరే పెద్ద టార్చర్ ఆ అవునా ముగ్గురుకి ముగ్గురు పిచ్చాలన్నమాట
ఆఆ
ము ముగ్గురుకి ముగ్గురు పిచ్చోలు అనుకుంటా అవునా
హ్మ్ మీమంత ఒక బెస్ట్ సిస్ట్రెస్
ఆ సరే అండి మీతోటి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది
ఓకే అండి థ్యాంక్ యూ మా కూడా మీతో మాట్లాడడం సంతోషం అప్పుంది
ఓకే అండి బాయ్
ఓకే అండి బాయ్